హలో
ఆ చెప్ ప్పురా ఎంచేస్తున్నావ్
ఏంలే కాలి నువేం చేతనవ్
ఎం లేదు రా ఇప్పుడే మా మమ్మీతో మా ట్లాడినా ఈ పండు అటు ఇటు కదులుతుండు మళ్ళీ లేస్ చ్చడేమోనని భయంమేస్తుంది
అవునా నేను గూడా మా అమ్మతోటి మా ట్లాడినా ఇప్పుడే
అవునా
కుండలు అమ్ముతందంటా ఈతలకొస్తానా అన్నది
ఆహా
ఆ
మా మమ్మీ కూడా ఫోన్ చే పొద్దునుంచి ఫోన్ చేసుంటే ఎత్తలేదు మా మమ్మీ ఏమైందని మళ్ళీ చేస్తే అది ఇగ వాళ్ళు జాతరకు పోతారని చెప్పిన కదా వాటి కోసం సామాన్ ట్రాన్స్ వచ్చిందంట అది చూస్తున్నా అని చెప్పింది
ఏ నుంచే తీసుకొతారు అవి సామన్
హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్పోటు చేస్ తే ఇడికొస్తాయి
అంటే మీ మమ్మీ వాళ్ళు ఒక రోజు పోయి మాట్లాడుకుంటారా
ఆ పోయి మొన్న పోయ్యొచ్చిరు
ఆహా ఎక్కడ బేగం బజార లేకపోతే
అది ఎక్కడో వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటది అన్నమాట రీ జస్ట్ మా తాతయ వాళ్ళు తెలిన వాళ్ళు ఉంటారుగా వాళ్ళు పోతనే ఇస్తారు వేరేటోళ్ళు పో పోతే ఇయరన్నమాట ఇగ ఆది మా ఆ తాత ఏం తీసుకుని పోయి తీసుకు కొని వచ్చిర్రు ప్లేస్ అది అక్కడ పోయి తీసుకు ఓ ఈ కారు పోయనంక ఓట్లు వేసి కార్గోలు వస్తే మా
ఎప్పుడు పోతది
రేపు సాయంత్రం పోతారు రా
మీ మమ్మ ఒక్క తేనా అంటే మీ
మా మామ్మీ మా చెల్లె మా మమ్మీ మా చెల్లిె మా దాంట్లో మా సామన్లలో
ఆ
మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళ సామాన్లలా మా చిన్న పెద్దమ్మ మా పెద్దనాన్న మా అన్న మా వదినా వాళ్ళు వాళ్ళ సామాన్ల ఇక మా వేరే పెద్దమ్మ వాళ్ళు ఉంట తరు మా ఊరు పక్కన ఆ ఊరు ఉంటది మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు ఇగ మళ్ళీ మా తాతయ్య మా అమ్మమ్మ మా వేరే నానమ్మ తాత మా మామయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు
డు మీ పక్కనా ఉన్న వదిన కూడా పోతద
మా పక్కన ఉన్న వదిన నా మా ఊర్లో ఉన్నా వదిన నా ఏహే వాళ్ళు పోరు వాళ్ళు పోరు వా వాళ్ళు పోరు జస్ట్ మా పెద్దమ్మ మా పెద్ద నాన్ననే పోతారు వాళ్ళ కాఫ ఆఫీస్లున్నాయి కదా రా వదిలి పెట్టుకొని పోతరా
అదే అదే
మా తాతయ్య మా మమ్మీ మా చెల్లె ఒక దగ్గర ఏట్లయిన మా తాతయ్య వోతడు కాబట్ ట్టి ఇగ మా తాతయ్యకి అప్పుడు ఉన్న గిరాకు వాళ్ళు ఉంటరుగా లంబడోళ్ళు
అవును
అందరు మా తాత మా తాత దగ్గరకు వస్తారు అట్లా మా అమ్మక్ గిరాక్ అయిద్ది
మరి అట్లా మరి మీ తాతయ్య మీ మ మమ్మీ దగ్ గ్గర కూర్చుంటే మీ పెద్దమ్మ వాళ్ళు ఏమనరా
ఏమనరు ఎందుకంటే మా తాత తయ్యది మా మమ్మే పెట్టుకుంటుంది కదా ఆ సామాన్కి ఖర్చు మా మమ్మి పెట్టుకుంటుంది కదా మా తాత పా ప్రాఫిట్ మ తాతక్ కే
ఆ ఆ ఆ అదే
చేయడం మా దగ్గరన్నమాట
ఆహా
నేను కూడా రెండు సంవత్సరాలు పోయిన మంచిగా మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఒక సంవత్సరం పోయినా మళ్ళ మా అమ్మమ్మ జచ్చిపోయినంక క మా తాత నన్ను బతిలాడిండు మా అమ్మమ్మ కూడా లేదు గా నువ్వు రా నేను ఒక్కన్నే అయిపోతా పెద్దమ్మలు నా పైసలు అన్ని తీస్ కుంటారు రా రా అంటే ఇగ మళ్ళ ఆ ఒక్క సంవత్సరం నా పెళ్లి కాక ముందు సంవత్సరం అనమాట ఆ సంవత్సర పోయి వచ్చినాక నాక్ పెళ్లి సేట్ టైంది అడికిపొయ్యి మా పెద్దమ్మ వాళ్ళు మొక్కిీరు అన్నమాట మా సర్లకి మంచి సంబంధం రావాలి పెళ్ళి కావాలని అని మొక్కిరు మొక్కి కొబ్బరికాయ కొడితే ఇగ మళ్ళీ ఆ మే లనో ఏమో నాక్ సంబంధం వచ్చింది
ఆహా
ఆ రాంగనే ఇక పెళ్ళి ఫిక్స్ అయిన పెళ్ళయిన ఆ ఉంటదిరా అంటే వాళ్ళు చాలా మంది వచ్చింరనుకో వాళ్ళు ఏం దంటే ఉగాది రోజే వస్ స్తారు ఉగాది ఉగాది నెక్స్ట్ డే వస్తరు
ఎక్కడాది ఏ ఊరు
ఓ అది అటు పోవాలే అటు ఒయ్యి దాంట్లో నుంచి దూరం బొవాలి చాలా దూరం ఉంటది అక్కడ పెద్ద దేవుడు ఉంటడు
అంటే ఇటు ఇటు వరంగల్ సైడా లేకపోతే
హైదరాబాద్ సైడు
అటుది అవుతల్ నేనా
ఉమ్ అటు ఒవాలే
అందరిగా వెహికల్ మాట్లాడుకొన్ బోత్ త్తర
ఆ అంటే మా ఊరు పక్కన ఉన్న వాళ్ళేమో వాళ్ళ వెహికల్ వాళ్ళు తెచ్చుకుంటారు పెద్ద టాట ఏసి మా చిన్న పెద్దమ్మ వాళ్ళు వాళ్లట్ ఆటోలో తీసుకొచ్చుకుంటారు ఇగ మ మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళు కార్లైనా తీసుకుపోతారు లేకపోతే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నడు వాళ్ళ పెద్ద టాటా ఏస్ అయినా దీస్ కొన్ బోతరిగ
అవునా
మేము బోయినప్పుడే మా తాత కోసం మంచం గించం అన్ని ఏసుకొని పోయినాం
ఇప్పుడు కూడా తీస్కాపోవాలగా
కింద వండుకోలేవడాని ఇగ మా పెద్దమ్మ చిన్న పెద్దమ్మ బలవంతం మీద తీసుకొని వట్ చ్చింది యా
ఇప్పుడు కూడా తీసుకపోవాలి కదా మరి మంచం
ఆ తీసుకోతారేమోగాని ఇప్పుడు చిన్న మంచం లేదురా మా అత్తమ్మ వాళ్ళు తీసేసుకున్నారా ఆ చిన్న మంచం అప్పుడంతే మా అమ్మమ్మ వాళ్ళది ఉండేది చిన్న మంచం మా అమ్మమ్మ వాళ్ళది కాబట్టి అక్కడ నుంచే మేము బొయ్యేది జాతరకి కి మా అమమ్మ వాళ్ళ ఇంటి కానించె పోయెది అతక్ తీసుకొచ్చుకునేది ఇప్పుడు మా ఈంట్ మా ఇంటి కానుంచి పోతాం కదా ఏమైదో అప్పుడు ఫుల్ వర్ష్ టలు వడ్డయ్ ఉగాద అప్పుడు అందర్స్ సామాన్లు తడిషిపోయినయ్ కింద వెేట్ టె సర్కి మాస్ సామాను మంచిగ నేను మంచమేషి దాన్ మీద పెట్టి పట్టాగప్పినం మాయి దడవలేదిగ లేకపోతే నన్న మస్తు కస్ ఇష్టమయ్యేది, ఇక మా పెద్దమ్మని అందరిగా నువ్వు చేసినందుకే మా సామాన్లుతడవలే గదా అందరం మెచ్చుకుంటా ఉన్నారు ఇగ
ఒ హో ఏదన్నా హైట్ది ఉంటే మంచిగా దాని మీద వేసి
ఆ వేసి మంచిగా అసలు కొంచెం కూడా గాలి పో కుండా కప్పాలన్నమాట నీల్ పోదు దాంట్లో సల్ల గాలి పొ ద్
ఆ
ఉన్న నాలుగు రోజులు మస్తు ఎంజాయ్ చేస్తాం, ఒక రోజు పోయి చేపలు తెచ్చుకుంటాం, చెరల పోయి చేపలు పట్టుకొచ్చుకుంటాం. మంచిగా ఉంటది మంచిగా ఎంజాయ్ చేస్తాం అడికి పొతే మా అమ్మ వాళ్ళు కూడా నన్ను రమ్మంటున్నారు ఐదు వేళ ఇస్ రా రా అంటున్నారు గానీ ఇకప్పుడు నేను పండును పట్టుకుని ఎడ పోతా
అవును ఆయన కొద్దిగా స్కూల్ టైం కి వార్ వస్తే ఒకవేళ ఉంటే వాళ్ళ డాడీ కాడ ఉన్నా ఏం కాదు ఆయన ఉండగలుగుతాడు ఒక ఒక పూట రెండు పూటలు అంటే ఉ ఉండగలుగుతాడు
ఆ
ఇప్పుడు పాలు మరవలేదు కాబట్టి ఇక
ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇయరు నేను అన్న ఇద్దరం కలిసి పండుని తీసుకొని పోతాం, నెక్స్ట్ ఇయర్ వరకు మేము కూడా కొంచెం సామాన్ వేసుకొని తీసుకొని పోతాం మ మామ్మ ఉ ఇగా ఎట్లనా మా అమ్మ ప్లేస్ లోనే పెట్టుకోవచ్చు
ఉ అంటే ఏం సామానవి
సామాన్లు
అవ్వేనా
అవ్వే
నువ్వు కుడతలేవా అప్పుడు కుడతానాన్నవ్
ఆ ఎక్క్క ఎక్కువ గుర్తలేని తర్వాత అలా బాగానే వస్తుంది చాలాసేపు కూర్చోవాలి కదా దానికి ఇక మైగ్రేన్ స్టార్ట్ చేసిన ఒక రెండు గు పుట్టిన లేగాని మైగ్రైన్ వచ్చిన కాడ నుంచి అన్నయ్య చేసిండు ఆపు ఒక రెండు రోజులు ఇది కొంచెం తగ్గినాక మళ్ళీ కుడదుము అన్నాడు అట్లని ఆగిన మ్
చ్చిచ్చేసినావు పెద్దమ్మకి
ఆ విచేష్ణ అప్పుడే పంపించింది. మా పెద్దమ్మా ఆ ఇచ్చేసిన మా పెద్దమ్మ అది ఇయ్న్నే ఉన్నాయి అవి
ఓ ఓ
ఏమ్ చెత్తది మీ అక్క
ఏంలే ఇంట్లుంది బయటికి పోతా అని పోయింది.
అవునా
హ్మ్
పోయ్యొచ్చిరానే అవును అసలు కోతుళ్ళ సప్పుడే వినపడట్లేదు.
వాళ్ళు కొట్టిరు పొలంలా పోయట వారి మొత్తం పీకి పైనున్న కొసలు తింటానయ అంట
పాపం వాళ్ళకి అంత నష్టం చేస్తానాయ్ కోతులు
ఆ అయితే ఏం చేసిర్రు. అవి ఒడిశాలా ఉంటది కదా తిప్పేది
అవునవును నేను మొన్న చూసిన
ఇవాళ పొద్దుటీలు కూడా ఒక ఇద్దారు ముగ్గురు మొగోళ్లు పెద్దోళ్ళు ఉండి, మొత్తం కోతులంతా గేదిమిర్రు ఎటుపోయినాయో ఏమో ఇందాక ఒకటి పెద్ద కోత వచ్చింది. అది కూడా ఎటు పోయిందో ఏమో
ఆ అవును కోతులు ఉండకపోతే ఎంత ప్రశాంతంగా ఉంది. చూడు
ఏ ఊరన్నా పోవాలన్నా ఒక్ సరే పోద్దటిలి పోయి మహాబాద్ పోయి వద్దామన్నా గానీ ఎటైనా పోవడానికైనా వీలు లేకుండా అయితంది.
అవును ఆ కోతులు మొత్తం మా ఇంటికాడ మేము, ఒక నాలుగు రోజులు మా అత్తమ్మా వాళ్ళ ఇంటికి పోతే, మొత్తం కూతులు పీకి పడేత్తానయ్ మొత్తం మా అయితే మళ్ళా వచ్చి మొత్తం సదురు కోవాల్సి వస్తుంది.
ఆ కోతులు ఏమో ఒకసారి పెద్ద కోతులు వత్తే, ఒకసారి ఏమంటరు పిల్లతల్లులు వత్తనాయి. ఒకసారి పిల్ల తల్లులు వత్తే ఒకసారి తెల్ల తెల్ల కోతులు వత్తనాయి.
వామో నిన్నయితే మొత్తం చిన్న చిన్న పిల్లలే వచ్చినాయి.
అవి మనం మనం ఏమనుకున్నా అవి మీదికే వా వత్తాయ్
అవి చిన్న కోతులు కదా మా పండు అంతే ఉన్నాయి. అవి కోతులు అయితే వ నేను ఏమి అనుకున్నా అవి మీది ఊరుకోతానాయ్ అవి ఏమనుకున్నా మీది ఊరుకోకతానాయ్
చిన్న చిన్నవి మళ్ళీ ఆ పిల్లలకి పిల్లలు, పిల్లలకి పిల్లలు ఆ పిల్లనే ఎతుకొని ఉంటానాయ్ మళ్ళీ ఇంకో పిల్ల, ఇంకో రెండు పిల్లలు అట వాటే ఎమ్మాటి ఇగా చిన్న కోతులు వచ్చినాయంటే ఇల్లు ఇలు ఇల్ అసలు ఇల్ తీరుకు ఉండదు. నిన్ననైతే మాది గ్యాస్ దగ్గర చెత్తగిట్ల ఎత్తి మా అక్క పడేలేదంట మర్చిపోయిందంట ఆ కిటికీలా అక్క జాల కొట్టినాం అది మొల ఉడవికి మరీ గుంజి గలీజ్గా చేసినాయి. మేము సాయంత్రం పోయి పని చేసుకుని కుందాం అన్నప్పుడు పోయితే చీమలు బట్టి గలీజ్గా అయింది
వామ్మ మరి మీరు జాలా కొట్టాలి కదా
జాల కూడా వికినయి మొల జాల
వామమ్మ ఇవో అవిగట్లవు అమ్మాయి ఇంకా
రెండు మొలలు రెండు మొలలు కింద పడ్డాయి నిన్న మా అమ్మ వచ్చినాక చెప్తే వా అమ్మ మొలలు కూడా ఉడవీకినాయిగా అంటే అసలు రెండు పెద్ద పెద్ద మొలలు అవి సెంటరింగ్ కొట్టే మొలలు కొట్టితే ఆ మొలలు కూడా ఉడబీకినాయి జాల ఇట్లా గుంజుతే అవి కూడా ఉసివచ్చినట్టు ఉన్నాయ్ ఎలాడినాయి కావచ్చు ఊషొచ్చిన దెబ్బకే
అవునా సర్లేమరి నాకు వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తలే
ఆ సరే
హ